బాగున్నారా ఆ నేనుందుగా బాగున్నా తిన్నార
తిినం తిినం ఎం
ఏం తిన్నారు నా పేరు జోష మీ పేరు హలో
ఏన్ తిన్నారురు
మేము ఎగ్ కర్రీ
ఎగ్గ కారయా
ఆ మీరేం తిన్నారు
మేం అన్నము చపాతి ఎగ్గ కర్రీ మిల్మేకర్ ఫ్రై ఆ ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు వాకింగ్ చేస్తున్నా అ
చెప్పండి ఏం లేదు ఇప్పుడు తిన్నాం తిని కొంచెం వాకింగ్ చేద్దాంమని
ఓకే పన్నులు అయిపోయినాయా
ఏ కాలేదు ఇంక అట్లనే ఉన్నాయి ఆ
ఇంకేంది మరి సంగతులు ఏం చేస్తున్నారు ఏంది
ఏలేదు అంతా మంచిది తిరిగి తిరిగ హా
ఎవరు వచ్చిరు
ఆఓ మా చేేల సైడ్ పోయి ఉండే
ఓకే ఓకే అవునా పోయి మార్నింగ్ పోయి ఈవవినింగ్చ్చి చిరా
ఆ మానింగ్ పోయి మంచిగా దినం అంతా కొంచెం ఒక మధ్యాహ్నం ఒక రెండు గంటలు చెట్టు కింద మంచిగా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం మంచిగా భోజనం చేసి
ఉ
మళ్ళీ సాయంత్రం ఆ ఐదుటిక చిన్న మీేద
ఓకే మీరు తిరుగుతారు కదా మస్స్తు
ఆ తిరుగుతాం తిరుగుతాం అప్పుడప్పుడు సండే రోజు
సండే రోజు తిరుగుతారా ఏం చేస్తారంండి మీరు
ఏేమీ లేదు ఇంటికనే ఉంటా.
ఇంట్లోనే ఉంటారా ఓకే ఓకే నేను కూడా ఏంది
మీరేం చేస్తారు
ఏం చేయను ఇంట్లోనే ఉంటా ఆ హౌస్ వైఫే
ఆ హౌస్ వైఫే ఆ హా అ
ఇంకా మరి ఏం చే ఏం చేస్తలేను ఇప్పుడే తిన్నా బోల్ అయిపోయినాం వాకింగ్ చేద్దామని చేస్తున్నా అ
మీరు కూడా వాకింగ్ లోనే ఉన్నారా
ఆ మీరు కూడా వాకింగ్ చేస్తున్నారా
ఆ నేంట వాక్ చేస్తున్నా ఇింట్లో బోర అంతా పని ఉంది గని ఇక చేసింలే పడుకుందాంలే అని ఇప్పుడు తినేసి కొంచెం బయటకు తిరిగి తెరిలాసి ఉంటుంది మళ్ళ ఆ మ మళ్ళీ పిల్లలు బాగా గోలా ఉంట పంటది ఇప్పుడు
ఆ సంబర్ కదా పిల్లలు వచ్చిరా మరి స్కూల్ నుండి
ఆ పిల్లలు వచ్చిండ కదా
అవునా
వాళ్ళకి తిన్న పెట్టి ఇప్పుడు అయితే బయటకి వెళ్ళిన ఇక వాళ్ళు టీవీ చూడాలి వాళ్ళకు ఒరాళి అర పడుకోండ్రా పడుకోండ్రా కాని మనం పడుకుంటాం కానీ పిల్లలు పడుకోరు ఇక
పడుకోరు వాళ్లు పడుకోరు
అల్లరి పి గులు వాలేగా
అవును
ఇ వాళ్ళకి ఏం బాదా మంచి ఎంటి తారు ఏం క ఎవరు చేసుకోని అంటే చే కోరు మళ్ళీ మనం మా
హ
చేస్తే మనం
అవును
ఇందాక మీరేం చేసిడు మరి వంట
నేను ఎగ్ కర్రీ ఆ ఎగ్ కర్రీ జొన్న రొట్టె అన్నం చేసినా అ
అవునా
ఆ
మీ రేటు బోలేదా మరి
మేముటి పోవలే నిన్నే ఉన్నా మీగా
ఆ మా మీరు ఎక్కడ ఉంటారు.
మేము ఆశీర్వావాద్
ఆశీభవదలా ఆ ఎక్కడా ఆశిభవాద్లా
ఆశీర్వాద్లా ఏంటంటే బజార్వాడి
బజార వడ అక్కడ మీ ఓన్ హాౌజా
లే లేదు లేదు మేము ఇడు ఇంటికి ఉంటాం.
రెంట్ కి ఉంటారా అదే నేను కూడా అప్పుడప్పు ఇప్పుడు వాటుస్త ఆసిపోవద్దు కాని చుట్ట
ఆ అవునా
స్త ఎప్పుడు ఒక రెండు నెలలో మూడు నెలలో ఒక్కొసారి అట్లా వస్తాము. ఏమైనా పని ఉంటే అది అది డిస్టిక్ గదా ఏమేనా పని ఉంటా క్లాస్తం ఫరు బజార వాడి అన గమేరు
ఆ మాది బజార్వాడ, ఆ మేము బజార్వాడిలో ఉంటాం. ఉ
బజపలో ఉంటారా సరే ఎప్పుడైనా వచ్చేటప్పుడు కలు చేసి మిముల్లు కలి ఆ
ఆ ఓకే రండి ఏం కాదు ఏంటి
ఆ రిసీవ్ చేసుకుంటారా, ఫోన్ మ వచ్చేగిట్లా నేను ఫోన్ చేస్తా అంటున్నా.
ఆ చేయండి కదా
ఆ అచ్చినంక అక్కడ ఫోన్ చేస్త అంటే మీరు అక్కడ అడ్రస్ ఇస్తే మేము ఆటో పట్టుకొని రావచ్చు అన్నట్టు.
ఆ రవచ్చవును. ఇంకేంటి మరి మీర ఎక్కడ ఉంటారు హలో హలో హలో